ఎమ్మా పడు
హలో
హలో
ఉమ్ వినిపిస్తంది ఆ
వినిపిస్తుంది ఏం పడుకున్నావా
నవును సింగింగ్ సాంగ్స్ హ్
ఓయమ్మా రూమ్ అంతా గంపులేపుతానావా ఏమట్ల నవతవ్
అయ్యాయో
అ
నవ్వద్దు భయపడతారు ఎవరన్నా
గొబ్బుర అయిపోతా నువ్ అంటే నవ్వు వచ్చింది.
అయితది అయితదమ్మా నీకు నవ్వు వస్తది ఇంకా ఏమైనా వస్తంది సమంత వస్తుంది. మహేష్ బాబు వస్తడు. మ్ మా కంపెనీలో ఫస్ట్ నేను చేసే కంపెనీలో ఏమైందంటే నేను చైర్ లో కూర్చున్నా
హ్మ్
మత్ ఏల్ దగ్ మత్ ఏల్ తో గోడవ బడి మటియుల్ దగ్గర గుచ్చద నీకేమి నీక్ వర్త్ ఎక్కువ కావాల అందరికంటే ఎక్కువ ఒకటి చేస్తా ఈగ నన్న అడగద్దు నాకు క్వశ్చన్స్ డౌట్స్ వస్ నేను సీనియర్స్ దగ్గర పోయి అడిగే బదులు హలో టైమ్ వేస్ట్ చేసేవాళ్ళు వల్ల పక్క పక్కన వచ్చుంటే నాకు త్వరగా అయిపోతా అని చెప్పేదాన్ని మా ఊరన్నే అనమాట పోయి అన్న పక్కన కూచన్నా వర్క్ అయిపోయింది అంతా అయిపోయింది. ఎది సరే అని అందరి దగ్గరకి పోయి చేరుత్ లల్లో పోయి చేర్లు లోపోయి మాట్లాడతవ కూర్చున్నా సీరియిస్ గా మాట్లాడతాన్ నేను ఊరికే మొదట్లో కూర్చున్నావ్ ఫస్ కొంచమే గు చ్చున్నా ఉమ్ ఉండే తన్నినాడు ఇట్లా ధమ్మన్ అని కింద పడిన మట్ టీఎల్ వచ్చి మట్టి ఇయాల్ వచ్చి ఏమయింది అను నాకు ఏం అవ్వలేదు బ్రో అన్ ట ఒక చూపు చూశా ఏం కాలేదు లే నేను ఇంకా వాడు మళ్ళ ఏదో ఒక అంటాడు అని ఆ వర్క్ అప్పటికి అయిపోయింది కాబట్టి ట్టి ఏం అనలే లేకపోయుంటే తగల్లే ఓకే, జస్ట్ కింద కూర్చున్నా అంతే మళ్లా నెక్స్ట్ డే నా పక్కనోచ్చి కూచ్చ చుందురా అని చుడు బ్రో నీకు వర్క్ కావాలా ఈ పక్కల వచ్చి కూర్చుండేది కావాల్లా రెండే రెండు చెప్పు పో అంటి లేదు నువ్వు నా నా దగ్గర కూర్చోవాల వచ్చి ఈ రోజు నుంచి ఆఫీస్ లో నువ్వు ఉన్నంతసేపు నా పక్ పక్కనే ఉండాల్నా అనే ఏంది బ్రో, సైకో మాదిరి తయారవుతున్నావ్ అంటి బా మాట్లాడుతాడు అంటే వద్దు నిన్న నేను నువ్వు పడింది చూసిన ఎందు కు అవసరం లేదు మళ్ళీ ఎవరైనా చూస్తే నన్ను క్వశ్చన్ వేస్తారు అని సరే నువ్ ఉన్న సేపు నేను కూర్చుంటా అని చెప్పి పోయి కూర్చున్నా సిస్టమ్ పనిచేయలే నా అదృష్టం టే సిస్టమ్ పనిచేయలే నీ సిస్టమ్ ఇస్తావా అన్న నీ నీది నీది నడుస్తాందమ్మ ఏమంటావు ఏం చే లేము అనే అనే ను న పక్కన వచ్చి పచ్చ కూర్చోమన్నా నా సిస్టమ్ మంచిగా రిపేర్ చేసి కూర్చుంటాం అ చెప్తే ఓంగ అడి పోని ప్లాన్ అయినావు ఫిక్స్ అయిపోయినా్ నేనేం చేయలేదు ఒక చెొప్పు మళ తగిలించి పోనీ ఏముండైతే
మళ్ళా ఇంగో సపడు
అంటే నీకేమి ఏం కాదు నాకి నీకు భర్త కాాల అంతే సరే బాయ్ బ్రో అని వచ్చేసి
ఆ
ఈవెన్ మా మేర్నేజర్స్ కూడా తెలుగు వాళ్లే బావుండ్రి
ఆహ
అసలు నాకు ఎంత సపోర్ట్ అంటే ప్రతి మంత్ అవార్డు ఆర్ ఎన్ ఆర్ అవార్డు పదహైదు వందలు ప్రతి మంత్ పుత్సంగం అట్లాంటి సంకే వదులు కోనసి
మాటియల్స్ స్తున్నారుారు బా కరువులో ఉంటారు
హ్మ్మ్
ఇ అట్లేమ్ నపోతేం ఏం మాట్లాడలేక
ఆ అందుక ఫస్ట్ ఇప్పుడు ఉండే కంపెనీలో పెద్ద సైకోకాల్లు ఉన్నట్టున్నారు అమ్మాయిల్ని ఎక్కడ చూడనట్లు అమ్మాయిలతోనే ఎక్కువ మాట్లాడతారా నేను ఏం చేస్తా బ్రో హయ బ్రో అయిప కతం ఇంకొక అమ్మాయి ఉంది చేతిలో చెయేస్త చకుని మాట్లాడుతుంది ఏమంత అవసరము
బ
హ నా ఫ్రెండ్ నన్న ఏమన్నా నాడ తెలుసా ఈ రోజు
ఆ
నువ్వు ఏ రోజైనా లిప్స్టిక్ కొనుక్కుంటాన్నా ఇది రబ్బర్ బ్యాండ్ కొనుక్కుంటాన్నా లేడీస్ కార్నర్ లో ఉన్నావు అని ఒక్క రోజ అయినా చెప్తావు అనుకున్నావు ఒకక్క రోజు చెప్పవు ఏమి అని
హ్మ్మ్
అందుికే నిన్న మొగర ఇడనే ఇది అన
హ్మ్మ్
ఎమ్ సాల్లేప్పా
హు
నాకు అట్లాంటివన్నీ ఇష్టం లేదు అన్ చెప్ సరేలే ఈ రోజు నుంచి ఫోన్ చేసి బిల్లు ఎంతయితే అంత పెట్టాలి ఇట్లా లేడిస్ కార్ ను లో ఉన్నాయి నైన్త్ డబ్బులు ఇయ్యని చెప్తాను అంటే నువ్ చెప్తతే నేన్ వి ళ్లానుంది అంట ఆ మనక
ఫోన్ చేసి ఈసారి ఫోన్ చేస్తే చెప్పు నేను ఇప్పుడు ్రిప్స్టెక్ కొంటాడ్ ఫోన్ పెట్టాని చెప్పు
వాడికీ తెలుసు నిను ఎయ్యను ఏం వాడవ్ ఎందుక్ కు అంటాడు నాకు ఇష్టం లేదు ఎందుకు ఆడేది అని చెప్పడు
హు
అందరు వాడతంటారు నువ్వు ఎందుకు వాడవు
హ
ఇంత అవసరం లేదప్ బా ఎందుకు అవన్నీ ఊరికే డబ్బులు బొక్క నన్ను అడితే అదే అంట
ఆ మ్ నిజమే అదేమో ఆఫీసొళ్ళు పుస్తారు లిప్ స్టిక్లు
హు నిమిషం నిమిష షం కెత్త
ఇంగెమి
ఆ
ఆ మెకాప్లేస్తారు ఇ ఇట్లా చర్మంకి ఇట్లా టచ్ చేస్తే గుంత పడుతుంది
అంతే అంతే టచ్ అప్
ప్పు
మా ఆఫీస్ లో అయితే కొప్పులు కట్టుకొని వస్తారు
ఆ ముసులోళ్లేస్కొని వస్తారు కొప్పులట్టా
హు మ్
హు మ్
ఒగమ్మాయి ఒస్సదమ్మ తమిళ్ అమ్మాయ్ టీషర్టు ఇట్లు మడ్త పెట్టి వస్తది. నేనేం చేసిన పొరపాట్లు నేన్ కొని కిందికి తీస్న పాష్ ఫాస్ట్ కంప్లైంట్ ఇస్తా అనింది. ఏంది పాస్చ్చేది. ఓ నేను చెప్పు ఇట్లా ఉందని అక్వార్డ్గా ఉందని చెప్పినాను అంతే అది స్టైల్ న్య ఓయమ్ అమ్మా రాణి అన్కుంటు కన్పించినప్పుడల్లా పాష్ ఫాస్ట్ అంటది.
అదేనా మొన్న చెప్పిండేది మీ ఫ్రెండ్ ఇట్ల క్యాట్వాక్ చేసి నడుస్తాంది అని
హ అన్నీ అట్ల అందర్ని ఎ మా రూమ్లో వాళ్ళక్ ఎంటర్టైమెంట్ ఇస్తాంటం.
ఆ
అవునా
పాపం అల్
ఒక వికెట్ పడిపోయింది.
వికెట్ బడపెయిందా
పడిపోయింది.
ఆ మీ అమ్మాయా
ఆ
నమ్మం. అంత తొందర్గానా
హ్మ్ అంతే పాడ్
మనకు జూడు తొందర అంట మూడు అంతంటే
నైట్ షిఫ్ట్ ఓలకి అవని తొందరరూ కాదు
ఆ అదే
ఆ
హమ్
ఏం చేస్తున్నావ్
నాకు అవలింతలు ఇస్తాయి కానీ నిద్ర రల అన్
ఆహా
ఆని ఇద్దరు మాత్ర లేసుకోవాల్సింది ఇంకొద్దిరోళ్ళు పోతే
అది వాళ్ళు అవాటు చేసుకోకదు కష్టం
ఆ
హా అఓ వాడినంత కష్టం
నిద్దరు రాల ఏం చేసింది
హ్మ్మ్ కష్టం
ఆ
కడుపు నాకైతే కడుపు నిండా అన్నం ఉందంటే కంటి మీ ద నీతే ఇ ఆటోమేటిక్గా వస్తుంది కానీ ఈరోజ ఏమో వచ్చే సావులు
ఆ
ఎం చేస్తాం
అంటే వసే గోరింటకి పెట్టుకుందాం అనుకున్నాం
ఇప్పుడా ఇన్ని గంట ల్లో కో వస్తదో ఏమో
మీ అంత కోస్తుంద
ఉ బక్సికేసుకొని పెట్టింటావా
హ్మ్మ్
అడుగు అది అవును పైన మీ ఆంటీ వాళ్ళదే తెచ్చినాము గిన్నె ఆ అదిచ్చరాండి మళ్ళం మర్చిపోద్దండి
హ్మ్మ్ ఆడు పెట్టేస్తాం అంతే
హ్మ్
పొద్దున్న గుడికి పోతాం కదా
ఆ అవును
అప్పుడు వాడ పెట్టేసి మళ్ళీ అట్లే వెళ్ళిపోయది
హ్మ్మ్
ఆళ్ళు ఎళ్ళిపోతారేమో
ఎవరు
మా ఇంకో ఆంటీ వాళ్ళు వచ్చినారే
హమలి తల్లి
ఉంటాదో లేదంటే మల్ల చేస్తుందో ఏం పాడో
ఏన్న
భయమేస్తుంది
ఊమ్
న సింగర్ చూడంలే రేపుొద్దున్నే
హ్మ్మ్ అసలు ఏందో టిఫిన్ లో పెట్టట్లేదంట గదా
హ టిఫన్గా టిఫను నైటుదే అన్నమ్ తిరగమాత ఏసి పెట్టు తెస్తాందమ్మ
ఓయమ్మో
ఎల్పీజీ షార్టేజ్ సరే మరి అంత ఘోరంగా చేయకూడదు
ఆ
నాకు కడుపు మంట వచ్చేసింది నాకు
ఎందుకు
కడుపు మంట అంటే కోపం
అట్లనా ఊహ్మ్ నేను కడుపు మంట అంటే గిందుకో
ఊమ్ కోపం
ఏం చేస్తామమ్మ వాళ్ళ రాజ్యం
ఊమ్ ఎంత అరుచు అంట నేను ఆ విధంగా పైన వాళ్ళు
ఆ ఏమో మరి
ఏందో వాళ్ళ అమ్మల్ని అరుస్తండి వేరన్నో ప్చ్ అంటే వాళ్ళ కొడుకు
ఊహ్మ్
అంటే అరుస్తాంటరు మాము
ఊమ్ మూడ్లు లేకి అడుగు పెట్టిందమ్మా